తో
ఆ చెప్పు
ఏం చెత్తాన్నావురా?
ఎంది ఇట్లా కాలె
కాలియా
హ
ఏమైంది మరి అంత డల్ గా మాట్లాడుతున్నావ్?
డల్ లే చెప్పు ఎత్తనవా ఏ ఎత్తనవా ఆ
తిన్నా తిన్నార నువ్వు?
మాధ్యానం తిన్న
మధ్యాహ్నం తిన్నావా?
నాలుగింటప్పుడు తిన్నా
ఇప్పుడు తిన్లే నైటు
సదేంలా
ఎందుకేమైంది?
ఏమొ వాళ్లు బెట్టేది ఎవడు తింటాడు రా?
ఎంతేనా
అంతే
ఆహా మరి చదివినావ మరి లేకపోతే ఏదన్న ఆలోచించుకుంటట్నే కూర్చున్నావా?
పొద్దుని చూసుకోట్టమె
అంతేనా అదే నింగా నా అల్లారం మెట్టుకోవాలి సిక్స్ లేసి అన్ని చదువుకోవాలి ఇప్పుడ ఒక యూనిట్ నేర్చుకుంటా ఇ అన్నడు మీద కొన్ని వచ్చియి కదా అని ఏమో అయింది కాని చెప్తలేవురా నాకు మంచిగా అనిపించలేదు ఏదో అయింది నీకు గాని చెప్తలేవు. ఏ ఏం అరే పైకి చెప్పడం ఈజీయరా ఏం కాలేదని కానీ అయిన వాళ్ళకి తెలుత్తది ఆ బాధేంటో
ఆ ఇంకా ఇంకా దీని మీద డైలాగులు
అరే నిజం గారా ఆ డైలాగ్ లని కాదు అంత ఎక్స్పీరియన్స్ చేసే వచ్చినా
ఉ
అందుకనే చెప్తున్నా అర్ధం చేసుకోగలుగుతా ఎవరినైనా వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టే నిజం రా అంటే ఇంకా ఇంకా అంటావ్
తిన్నవా
తిన్నా తిన పోతే తినిపితావా ఏంది
ఆ తినిపెడ్తా నీకు కాకపోతే ఇంకెవరి తినిపెడతరా
వా ఇప్పుడు దీన్ని ఏమనాలి డైలాగ్ అనాలా లేకపోతే
డైలాగ్ అంటే ఏందిరా ఫ్రెండ్ కు తినిపియకపోతే ఇంకెవరికి తినిపిస్తారు రా
ఉంటారుగా కొందరు ఎందుకన్నా ఎక్కువ అయిన
ఓ అబ్బా అట్టనేమి లేదు ఎవరైనా ఒకటే అంటే ఏంటంటే ఇక అమ్మాయి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తాం అంతే ఎక్కువ
ఏమన్నాడు సాయి ప్ర్రణీత్ గాడు ఓకే అన్నాడా వచ్చినాయా
వాడే ఏమనడు వాడుకి వాడికి ఏమైంది రా
ఆహా వచ్చినా యారా లేవా అంటున్నా
వచ్చినాయి టూ రూపీస్
వచ్చినయా ఇంకే ఓకే సాటిస్ఫైడా ఒక్కటే సావ కొట్టినవ్గా ఇంకెప్పుడ్రా ఇంకెప్పుడ్రా అని
అ మరి యభైమూడు రూపాయలేనా ఫస్ట్
అంటే నువ్వు నాతోని టైం స్పెండ్ చేసింది తక్కువనే కదరా ఓ ఎన్నిరా మా అంటే ఒక సిక్సా ఫైవ్ మాట్లాడినాం గంతే మనం
హ
గట్లా ఇక నేను జల్దీ కంప్లీట్ చేయాలి అన్నట్టు ఇక ఫ్రెండ్స్ కి ఎవరికో ఒకరికి చేస్తున్నా ఇంకేంది ఇప్పుడైతే నీకు అర్థమైంది కదా ఇంకేంది ఇక రేపు ఎగ్జామ్ అయిపోయినాక మనకు అదే పని
అదే పని
ఉమ్ ఇంకా ఉన్నాయి అట్లా ఒక అకౌంట్ల ఒకవన్కె
ఉమ్
మ్మ్ ఇంకా మరి
చెప్పాలి ఏం కర్రీ
ఈ ఏం కర్రీ అంటే ఏం చెప్పాలరా అది మధ్యాహ్నం సాంబార్ ఉన్నది ఇ ఆలుగడ ఫ్రై చేసిలు ఏదో కింద మీద పడి గీతత అట్లా తిన్నాం
ఉ ఇంకా
అదే డ్రాయింగ్ ఒకటి అయిపోతే అయితే ఇక ఇంటికి పోవాలన్నా కాజీపేట పోవలన్నా అర్థం కా కాజీపేటకు పోతే అన్న దగ్గర ఉండేసి తెల్లారి ఇంటికి పోదాం అనుకుంటున్నా
ఆ
అట్ల్ అదే కొంచెం అర్ధం కావట్లేదు డాడ్ ఏమో ఇంటికి రమ్మంటుండు.
ట్వంటీ ఫిఫ్తేగా
ఆ ట్వంటీ ఫిఫ్తే మార్నింగ్ వెళ్ళిపోదాం సీదా ఆ
ఆ
మార్నింగే వెళ్ళిపోదాం
ఉ మార్నింగా
ఉ
మరలేదు పప్పా కమింగ్
సరే మ నువ్వు అట్లా అంటే మరి నువ్వు అటు డాడీతోని వెళ్ళిపో. ఎట్లా మార్నింగ్ ఇడా దేశ్ముకి వెళ్తా నాతోనే వత్తవా ఖమ్మం కి
ఆ
అట్లా అంటే ఇగో ఏది గదే గోల్కొండ కదా మనకు అందేది. ఆ నువ్వు సికింద్రాబాద్లో ఉ
ఆ వెంటనే తొందర పోవాలి నీయ పోయినా సరి అంతే మిస్ అయింది.
ఆ నేనే చ్ అంటే ఇగా నేను ఎట్లాగో మళ్ళీ ఇక్కడ ఎంత ఇక్కడ నుంచి ఎల్బినగర్ బాట సింగారానికి బాట సంగారం నుంచి మళ్ళా ఎల్బినగర్ ఎల్బినగర్ నుంచి అట్లా కాకుండా డైరెక్ట్ ఇగ ఇక్కన్నే ఎక్కేసి డైెరెక్ట్ సికింద్రాబాద్లో దిగుతా.
ఉ
దిగి నేను అక్కడ వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తా నేను ఇక మీరు వచ్చేదక్ మీకన్నా అటు డైరెక్ట్ దొరుకుతాయి కదా
అట్టనే ఏమి లేదు ఇక్కడ నా ఇక్కడ ఎక్కు వచ్చే బస్సు చేత్తే నేను కూడా ఇడే ఎక్కుతా. ఆగుద్ది కాబట్టి
ఉ ఇంకేంది అట్లాయినా ఏం కాదు
ఉ
ఇంకేది మార్నింగ్ ఉంటాదిగా ఇడా బస్సు ఉమ్ దానికి ఎక్కేసి పోదాం
ఆ
ఇగ పోయినంకా ఇయ్య మళ్ళా అట్లా నేను పోడు అంటే మరి నేను మ్యాక్స్ ఓర కిషనుదాకా రాను కావచ్చు దిగితే ఒకవేళ కాచిపెట్లేనే దిగుతా నేను.
సార్లేపద పోతే పోయ్యాకి యా అది జెబ్బుకో
ఆ చెప్పినా ఆల్రెడీ
ఉహు మళ్ళ సారి చెప్పు
ఆ
హ్మ్
అదేగా రేపటితోటి మనకి ఎగ్జామ్స్ లాస్టు చూద్దాం అంతా దేవుని దయ
ఉ
ఉ గొంతంతా పోయింద్రా గొంతంతా దగ్గరికి పట్టేసింది. మాట చేంజ్ అని మాట చేంజ్ అయిదని అనిపిత్తంది వాటర్ తగిన
ఆ
దగ్గు వస్తుంది అప్పుడప్పుడు
అంటే ఎన్ని రోజులు పడితే ఈ డబ్బులు ప్రాసెసింగ్ లోనే
పడుతాయ్
టూ డేసా త్రీ డేస
చెప్పలేం
ఉహు
ఊ
హ
ఏందు తీసుకున్నవవ్ ఐదు వందలు ఎవరి కడ తీసుకున్నావ్
అప్పుడు వేరే ఫ్రెండ్ అనుక చెప్పినా ఇట్లా నేను కాజీపేటకు పోయినప్పుడు నా
మరి అక్షయ గడికి ఫోన్ చేసినవ
ఆ అక్షయ అంటే మన దగ్గర వాడు ఇప్పు ఒకసారి చెప్పిండ రా నాకు మామ అవాల నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఇట్లా కావాలంటాడు రా చెప్పు
ఆ అది కాదు నా పేరు చెప్పిండా
ఆ శశిగాని దగ్గర ఉంటాయి కాచ్చు అడుగుదా అంటే అరే వాడేనన్ను అడుగుతా అదే చెప్పేను అరే వాడే నన్ను అడుగుతార రా నేను వాడేం అడుగుతా చెప్ అంటే ఏ ఉంటాయి్ కావచ్చు రా అడుగురా అంటే సరే నువ్వయితే యూ నేను అడుగుతు నని నీకు ఫోన్ చేసినా ఏమో మరి వా దగ్గర ఉన్నాంలో అని నేను
లేదు లేదు ఉంటే ఎస్త ఉంటే ఎస్తలే ఆ రోజే సిక్స్కే కొట్టిండే వేరే ఒడికి
ఆహ అదేనా కొంచెం అర్జెంట్ ఉండే ఏం లేదు నేను ఎమ్మటే ఈ రోజు కల్లు ఇచ్చేసటటు న ఎమ్మటే వానకి ఏరిటని
అయినా వాడు కూడా ఒకడికి ఇచ్చిండు అప్పుడే మధ్యాహ్నం ఇచ్చిండు సిక్స్ కి
ఆహా
అంటే
అదేలే వాడ ఎంటి ఇస్తారులే ఇ్వడని అంటలేను గాని చెప్పలేం కదా మన టైమ్ క అవసరం ఉన్నా అ అదే రోజు వాడు మార్నింగ్ ఇచ్చేసి నేను అదే రోజు ఈవినింగ్ అడిగినను
అ
అట్లుంటాది
ఆ
అటో ఇటో అడగం త్రీ హండ్రెడ్ సట్యినే
హు
ఇంకొక టూ హండ్రెడ్ వేరే ఫ్రెంగాని అడిగ ఇప్పుడు మల్ల వాళ్ళకి ఇయాలి మళ్ళీ
ఆ
అదే చూస్తున్నాయి ఇది
కిందకు రా
వా మూడింటి త్రీ నైట్లు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి
ఏనిద్
ఫోన్ మాట్లాడ్డం
ఊహూ
ఫోనే
నాకు అట్లుండయి వామ్మో నీ నిద్ర నాకు నిద్రకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చా అవ్వ అంతెందుకు నేను పడుకున్నప్పుడు డాడీ వాళ్ళు ఫోన్ చేసిన ఎమ్మటే ఫోన్ లిఫ్ట్ చేత్తా డాడీ పడుకున్నా అని చెప్పి ఎమ్మటే లేసినాక ఫోన్ చేత్తా అని చెప్తా తెలుసా
ఉమ్
ఉమ్ నిద్రకు ఎక్కువ ప్రిఫరేన్సి ఎందుకంటే నిద్ర పోతేనే కదరా హెల్త్ మంచిగా ఉంటది
ఆరింటికి లేస్తా తంపత్తే మెలుకువొచ్చిది
వునా అట్లేం ఉండదు మనం పన్నాం అంటే ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ పనుకుంటా తెలుసా నేను ఎంత ఒక టెన్ మినిట్స్ దొరికినా కన్ను మూసుకొని సక్కా వంటా
ఉమ్
లేకపోతే పో ఒకవేళ నైట్ లేట్ టే నేను ఎట్లా చేసి అయినా రోజు మొత్తం ఎయిట్ అవర్స్ కవర్ చేత్తాను
ఉమ్ మనము నాకు నిదర రాదు పిచ్చి
నాకు మాత్రం నిద్ర సరే మనం మంచే పండుకొని నిద్ర మెయింటైన్ చేసి ఒకవేళ సిక్స్ కి లేవలన్నా ఓకే నీతై నిద్రలేకండా మనం మార్నింగ్ సిక్స్ లెవిన్ అబ్బా లేవాల్నా ఇంకొక్క ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనుకుంటే అదే వన్ అవర్ టూ అవర్స్ అయిపోతుది తి
హుమ్
ఎట్లా అది కెనే
నా నాకంటే చిన్నప్పట్నుంచి అట్నే అలవాట్రా పండితే తొందర లేస్తా ఇగ అట్ట అలవాటయ్యింది అంతే ఇగ నా సరిపోయిద్దన్నట్టుగా అన్నట్టు
నాకు అట్లుండ అబ్బో ఇంటికి పోయినా ఎక్కడ పోయినా అంత ఎందుకు బస్ ఎక్కినా గానీ సరే పంటే కోమా డైరెక్ట్ బస్ ఎక్కితే ఇంక
ఊ
ఊ మంచిగా సీటు దొరికితే మంచిగా పండుకుంట ఈగ ప కానీ మనకి తెలవనోళ్ళు ఎవరన్నా అమ్మాయిలు ఉన్నా వాళ్ళు అబ్బాయిలు ఉంటే ఏం గాదు లైట్ పడుకుంటా కానీ తెలవనోళ్ళు అం మళ్ళ ఇవ్వి ఉంటే పడుకోను ఎందుకంటే మనం పడుకుంటాంటే మళ్ళ వాళ్ళ మీద టీ అంటే పడుకున్నప్పుడే సోయి ఉండది గా
ఎట్టుంటాదో తెలీదు అన్ కంఫర్ట్ ఉంటాది ఆళ్ళకి
ఉమ్ వాళ్ళ మీద ఇట్లా పడ్డా చేయ్యి దాకినా గలీజుగుంటది
ఊ
అట్లని ఆ ఓకే రా
ఊ మళ్ళీ కాసేపు ఆగి చేయి